ఆ గుడ్ ఆఫ్టర్నూన్ అండి
ఏం చేస్తున్నారు
ఆ
అవునా ఆహా పని అయిపోయిందా అండి
ఆ అండి ఆహా లేదన్ నేను ఫైవ్ ఓ క్లాక్ అట్ల స్టార్ట్ చేస్తాను నా వర్కు
ఓకే ఓకే
ఆ
ఇప్పుడు ఖాళీగానే ఉన్నారా
ఆ ఇప్పుడే ఖాళీగా ఉన్నా అండి అదే రికార్డుది వారిని పంప అనమాట ఒక ప్రింట్ అడ్ కావాలి అంటే తీసుకొచ్చిండు
అచ్చా అచ్చా
లేద అని తీసుకుంటున్నా
ఆనా ఆ
అ
తిన్నారా మధ్యాహ్నం
ఆ తిన్న అండి మీరు చిన్నారా
ఆ తిన్నామండి
ఏం చిన్నారు మీరు
నేము రైస్ తిన్నా ఇవాళ రైస్ తీసాను ఇప్పుడుగా కరీగ చేశాను తిన్నాం మీరెం తిన్నారు
నేను ఇయాల బెండకాయ ఫ్రై చేశానండి నిన్న మాఅత్తయ్య చేసిన గుత్తంగాయ కర్రీ కొంచెం ఉండే రెండు కలుపుకొని తిన్నా
అచ్చా
ఆ అవును అండి
ఉ
ఆ సబ్మెట్ చెయాలండి అయితే మా మేడం ఉండే ఇక అంటే అందరి ఇక్కడ రాస్తారు కదయి కదా ఏమి రాసారులే ఫిల్ట్ తీసుకోండి టైం తక్కువండు మిగుల్ తదీ గదా అన్ షిచ్చిందీ ఉమ్ ఇగ సరే అన్ షిష్ కున్న అనామాట
ఔనా
ఇంకా అండి వెళ్ళకొండు పిల్ సా జెపి ఆ ఇంకా షేప్పాలే ఉమ్ మీ పిల్లల్ మరి ఏం జేస్తున్నరు
మా పిల్లలు మొబైల్ జూస్తున్నారండి
ఆహా
లేదండి పండగుంది గద అందుక్ పొద్దున్న స్కూల్ కీ పంపలేదండి
మచుంటారా బానే అల్లర్ జేస్తరా పిల్లలు
అల్లర్ జేస్తారండి బాగా సత్తయిస్తారండి నాకు
కనీ హో ఆహా హ వింటారా మరి మీవాంతా కల్ సమ్మ ఇట్లా అల్లర్ జేయకుండా కొంచం ఎంటేం మంచిగునండ్రు టార బేదిరిస్తరా మీరు
తీస్త కొడతానండి నేను
ఆ అ
ఉమ్ హై నాక్ కోపమోస్తే ఇగ నేను ఆప అస్సల్ కోడు
ఆహ్ ఔనా అయ్యో అయ్యో పాపమ్ ఉహ్
అస్సల్ దిన్నరు బాగా సతాయిస్తారు మరి
ఔనండి అట్లేసే నిజంగనే కోపమోస్సది పిల్ల కోచ్చమంటే మంచిగానిపిస్తది ఉమ్ అల్లరెవరు బా జెస్తరండి చిన్న పాపన పెద్దపాపనా
ఉమ్ చిన్న పాప సైలెంట్ గుంటది పెద్దపాపనే అలర్ జేస్తది
ఇదెంటీ మీ ఇంట్లో ఆపోజిట్ ఉంది మొత్తం మమ్మి క్యాదో
ఏందీ
అంటే ఇప్పుడు ఎవరింట్లైనా పెద్దోళ్ళు డిసెంటు గుంటరు చిన్నోళ్ళు అల్లర్ జేస్తర్ గదా
ఉమ్
ఇంట్లో మొత్తము వెరైటీ అంటే డిఫ్ రెంట్ గున్నరు చిన్నమే అల్లరి చేన్ ఆ స్వారీ పెద్దామే అల్లరీ చిన్నామె సైలెంటు
సైలెంటు పెద్దామెకు ఉ ఆ పెద్దామె మో మొత్తమీట్లా పెట్టి పుల్లల్ పెట్టి ఓన్ ఆ లోల్లి జేస్సుకుంటదన్నట్టు చిన్నామే సైలట్ ఉంటై
ఆహాహా అయ్యోయ్యో ఐ ఇప్పుడంతే ఉంటారండి వాళ్ళు ఇప్పుడు మీ అంటేమ్ మా చెల్లెలు మేము అట్లే ఉండే అనమాట ఇక పెదై ఐయ్యాక్ ఇంకా ఇప్పుడు మీ చిన్న పాప అల్లర్ జేస్తది పెద్దమ్మ సైలేంటుగ ఉంటది చూడండి తనే
ఔనా ఏమోయి
ఆహ్ ఆహా తింటరండి వాళ్ళు మంచిగనే టైం కి తింటార వాల్ టైంకి మంచిగనే పిల్లలు అయో అవునా ఆ
మరి అంటే ఏమైనా ఫ్రూట్స్ ఏమనా అలవాటు చేయాల్సిందే కదా అండి
పెద్ద పాప అస్సలు ఏం తినదండి ఫ్రూట్స్ తినదు ఏం తిన్నది
అయ్యో ఆహా పాపం ఇంకా మీకు అట్లయితే బాగా కష్టమైతదేమో కదా పెద్ద పాప కోసం
బా కస్టమండి మా పెద్ద పాప గురించి
ఆ ఆహ
ఇగు
అంటే ఇట్లా డాడీ ఇట్లా భయపడితే తింటారా
డాడీ తోటి అస్సలే అయినారు ఇంకా గౌరలు ఎక్కువ అలా డాడీతోటి ఇంకా ఉ
ఆహా
ఇక నాటోటే కొంత
ఆహా
ఆ
తింజ్ చె అయితే మీరే బిజీరిస్తరణమాట పిల్లలకి
తను కొడుతాను నేన్
ఆ అమ్మ భయం నాన్న గారాబం
ఆ
ఆ కానీ మగ పిల్లలైతే ఎందుకుం ఎవల్ కొట్టారు ఆడపిల్లయితేనే కొడతారు అదేంటిదోమరి
మరి అవును
మా ఇంట్లో కూడా అమ్మ అంతే మమ్మల్ని ఘోరంగా బదిరేస్తుద్ద తల్లి భయపడుతుంది సరే అమ్మమ్మ చూస్తాంది నాన్న దగ్గ తీసుకుంటే నాన్న కూడా అంతే ఇద్దరికి ఇద్దరు స్ట్రైటే మా ఇంట్లో అయితే మేం అనుకుంటాం చి ఇదేందిక్కుమాలినా ఇంట్లో పడ్డారా బాబు ఇ ఇట్లా ఉన్నారు ఇద్దరికి ఒక అమ్మ అంటే అమ్మ కూడా అట్లా లేదు డాడీ అని డాడీ కూడా ఇంట్ల లేరు అనుకుంటాను నేన్ అయితే
ఆ ఆ
ఇంకేంటండి ఆ అండి వంట చెయ్యాలి అన్నం వండాలి గిన్నెలు ఇల్లు ఉడ్వాలి
ఆహ మీ అత్తయ్య చేయదా
ఆ చేస్తారు కానీ ఇక నేను ఉన్నప్పుడు నేన్ చేేసుకుంటా నేను లేనప్పుడు మా చేసుకుంటాంది
అచ్చా ఉహ్మ్
కు పే
వంట కూడా మీరే చేస్తారా
ఆ వంట నేను చేస్తానండి పెద్ద పెద్ద వంటలు అయితే నాకు రావు కాబట్టి అది మ ఆత్తనే చెయ్యాలి ఉ అంటే పప్పు చారు చికెన్ పులుషోట్ల అంత చేస్తాం కదా అవి రావు చికెన్ కర్రీ వేస్తా టమాటా వేసి ఫ్రై చేస్తాం కానీ ఆ పెద్ద పెద్ద కర్రీస్ నాకు రావు
ఆహా
కేజీ కంటే ఎక్కువ ఏమినా ఉండాలంటే ఇక మా అత్తనే వండుతాది ఆ ఇ అంతకంటే చిన్నగా అంటే నేను వండుతా కేజీ వరకు వండుతా నేను కేజీ కంటే ఎక్కువ అంటే నాకు రాదు ఆ రావు ఉప్పు ఎక్కువ కంటూ రాదున్నమాట టిఫిన్స్ అయితే అన్నీ చేస్తాను ఆల్మోస్ట్ ఇది మనం బొండా ఒకట్టి రాదు చేయడం పూరి ఏంటిదంటే పిండి పడతా పూరి కాస్తే కానీ పూరి ఈయన మన తిప్పడం రాదు అంటే ఆహా అసలు లేదు అది ఏం నేచుకోలేదంటే నాకు అసలు ప్రజెంట్ రోజులు ఏమంటే కాదు నా వంట అంటే
అవునా
ఆ ఇక మొత్తం స్టడీస్ అది ఇది అనుకుంటుండేది నా చిన్న చెల్లికి అది బాగా చేస్తుంది వంట బాగా దానికీ ఇంట్రెస్ట్ కుకింగ్ మీద
అవునా
నాకు రాదు అంటే నేను చేస్తా కానీ అవి పూరిలు షేప్ రావ అన్నమాట ఎక్కడెక్కడ పోతుంది ఆ ఆ రౌండ్ షీప్ రావు ఎ పోతుంది అ కయ కూడా అది తెలంగాణ మాపలకి అవుతు కాంత ఇక వద్దులే ఎందుకుచ్చిన గొడవ అనేసి ఇక చెయ్యనాన్న మా టా కాలస్తాను పిండి పట్టిస్తాను అత్తకీ మా అత్తమా ఏమో రౌండ్ గా చేసి ఇస్తది
అచా అచ్చ
మీక వచ్చా అండి చేయడం షేపు
వాస్తదండి
మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ందండి కుకింగ్ లో
నాకు ఎక్కడండి ఇక నేను చిన్నగా ఉన్నప్పుడే నాకు ఇక మమ్మీ చేయంగా అది చేయాలి ఇది చేయాలి అన్న అంట కొంచెం ఇంట్రెస్ట్ గా చేస్తూ చూస్తూనే అలవాటు అయిపోందండి నాకు కానీ ఇప్పుడు విసికేది ఇది అయిపోతు
అవునూ సో నాకు ఒకటి నేర్చుకున్నాక ఇప్పుడు ఎందుకు అవసరమా అనిపిస్తుంది
ఇది జ తలకాయ నొప్పి వంటలు తీయాలి తినబెట్టాలి అన్ని కడగాలి సదరాలి పెట్టాలి
అవును ఆ
హ
అయితే తినేరన్నమాట వాళ్ళు ఇక వెంటపడంటూ ఉండాలి వాళ్ళకి తిను తను అని
తిన తినబెట్టుకుంటనే ఉండాలి అళ్ళతోటి చూసుకుంటా అలా వెనక వెనక తిరుక్కుంటా మా పెద్ద పాపకు తినబెట్టే వరకు నాకు గంట అయితది బాగా స్లో
అయ్యో మరి స్కూల్ట్లు తింటుదండి
స్కూల్లో ఇగా తింటది రెండు మూడు స్పూన్స్ తింటది మిగిలిందంతా తీసుకొస్తది
అయ్యో మరిట్లయితే అమ్మాయికి బలం ఎట్లుంటుందండి
ఈ అదే కదా అదే ఉంది మా పాప రోటి అసలు బ్లడ్ అనేదే లేదు ఆమెకి బాగా తక్కువ ఉంది
అయ్యయ్యో మరి ఏమైనా ఫ్రూట్స్ అలవాడ్ చేయండండి ఫ్రూట్స్ అయినా లేకపోతే జ్యూసెస్ అయినా
జ్యూస్ తాగుతది కాకపోతే ఫ్రూట్స్ ఏం వద్దంటది
అయ్యో మరి అట్లా అయితే పెద్దగా కొంచెం కష్టం వచ్చిది కదండి పాప మరి
అదే ఉందండి మా పాప పెద్ద పాప తోటె మాకు బాగా కష్టం
అయ్యో మరి ఏమన్న యాక్టివిటీస్ లో ఉంటదా అండి డ్యాన్స్ అట్లా
ఆ అది అంటే బాగా ఇంట్రెస్ట్ ఇంకా ఆ
ఆహా ఉ
అ
మరి చెదువు కూడా బా చదువుతదనుకుంటా కదా
ఆ చదువుతదండి
ఆహా ఆ అదుండాలెండి ఆడ పిల్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అసలు ఇప్పట్లో అయితే
తొందర క్యాప్ చేస్తది ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మళ్ళా చెప్పేస్తది ఊ
స్తున్నదట
ఆ చదువులా ఉన్నది డ్యాన్సు లా ఉన్నది అన్నిట్లా ఉంది కాకపోతే తినుడు దాంట్లోనే ఎరుగు
ఇగ అయ్యిదిలెండి మెల్ల మెల్ల గా
ఆ అదే ఓన్లీ మరి ఏమైతదొ ఓకేనండి బాయ్ మరి ఆ
బాయ్ బాయ్